హాలో ఊ ఏం చేయట్లేదు ఇప్పుడే పని అయిపోతే తే మెట్ల మీద కూర్చోని ఏం చెయ్యాలా అని ఆలోచిస్ స్తన్న
ఆహా! హు నేను ఇప్పుడే వంట అయిపోతే కిందోళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఇప్పుడే పైకి వ చ్చనమ్మాట ఆలు మామిడికాయ పచ్చడి పర న్నారు ఎలా పడతున్నారా అని చూసోచ్చా, మీరు ఎలా పడతారు
వాళ్ళు ఎలా పడతున్నారో చెప్పు అప్పుడు నేను ఎలా పడతున్నానో చెప్తా
ఆళ్ళు ఎలా పడతున్నారో చెప్పాలా, చూశాను గాని మ చ్చిపోయాను
మరచ్చిపోయావా జై
అయ్యా అదే ఎంటెంటో వేసారు ఆవుపిండి మెంతపిండి ఉప్పు ఇంకా ఎంత బా నూనె
ఆ హ
కాయలు ముక్కలు కోయించుకొచ్చారు అయ్యన్నీ ఏసి కొలత పె పట్టి వేస్తున్నారు ఇంక కలుపు తింటే ఇంక నేనోచ్చా అన్నమాట పైకి
హు హు నేనేం చేస్తానంటే అక్కడే మార్ ముక్కలు కొట్టించువచ్చి ఎండ బడి ప్రకాశే బ్యాంకులో నిలబెట్టి కిందకి తీసుకొచ్చి అవి అన్ని వేసేసి కారం ఆవపిండి మెంతిపిండి కలిపేసేసి నూనె పో చేస్తా
ఆహా
వాళ్ళు ఏ నూనె వాడేది
వాళ్ళు వేరుశనగ నూనె వాడారు
ఓకే నేను కూడా అదే నూనె వాడుతలే కొంతమంది నువ్వుల నూనె వాడ తారంట
అవునంట చాలా మంది నువ్వు నువ్వుల నూనె వాడతారంట
హమ్ దానికైతే టేస్ట్ బాగుంటుందట ఈసారి ట్రై చేయాల
హమ్ అవును చాలా మంది అన్నారు హమ్ ఇవాళ ఏముంది ఇవాళ బజార్ వెళ్దాం అనుకుంటున్నా బట్ ఎట్ల కొందామని
ఉ
పండుగ వస్తుందిగా ఏం చేర కొనుక్కోవాలా అని ఆలోచిస్తున్నా మ్ హమ్ ఆ హెవీగా కొనుక్కోవాలా అని చూస్తున్నా
మళ్ళీ వేసవకాలంగా మెత్త
మెత్తగా ఉండాలి అవును హమ్
పని అయిపోయిందా మరి
ఆ అయిపోయింది
ఆ
నీద అయిపోయిందా ఇవ ఆలయం
చప్పు చప్పు
ఇవాళ ఏముంది మామూలు నార్మలే రోజులాగే పొద్దున్నె లేగడం వంట చేసుకోవడం పిల్లల్ని పంపీయడం
ఇంకా మనకి ఏముంది ఇలా ఆడాడ కాయ ఎన్న ర పండ్లు
అవునవును నేను ఇంట్లోనే నా టైలరింగ్ జాస్తాకొంచం లైట్గా ఇంకా అవి కట్ చేసుకొని కూడుత ఉంటాను అన్నమాట నా వరకు నేను
టైలరింగ్ అంటే ఇంకా ఎలాంటి బట్టలు కొడతావు
ఎలాంటి యన్ అంటే నా వరకు నాయి కుట్టుకుంటా నాయి బ్లౌజులు మా అమ్మాయికి డ్రెస్సు లో ఇష్ చేస్తా
హమ్
మ్మ్ రెడీమేడ్ డ్రెస్ అగైన్ సైజ్ చేస్తా అల్డరేషన్ ఓకే
హమ్
మ్ ఇంకా తే
వనీళ్ల అయితే నీ చేతిలోనే ఉందన్నమాట కొనిధ్య బయట వాల్ది కూడ బయట వాల్ది కూడా ఇప్పుడు పవవి వడిచేర్చుకుంటారా
నా వరికే కట్టుకుంటాం బైటోల్ది కుట్ను
ఇవ్వకిది కోసేయ్
ఇంకా బయటకి వెళ్ళలకుండా మాది మాకు కే సరిపోయిది
ఊ నాకేంటో ఆ మిషన్ కుట్టడం అంటే నా చ్చదు ఎందుకనో చిన్నప్పట్ని ఛీ మా అమ్మ కుట్టేది కాగాని నేర్చుకో నేర్చుకోని నాకసల్ దాని మీదే ఉన్ నీది పెద్ద యాస
సూది పట్టుకోవడం కూడా రాదు ఊ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా బయట కుట్టిచ్చుకోవడమే
ఊ
ఊ
నాకు ఆ లంగాలు కూడా కుడతా ఊ ఆ డ్రస్సులు కూడా కుడతాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తా
ఊ
చీరలు కూడా చేసుకున్నాను నాలుగైదు చీరలు
ఊహూ వర్క్ చేస్ కున్నావు ఎంబ్రాయిడరీ వర్క్
ఆ చేసుకుంటా మా అమ్మాయికి మా అక్కయ్య గారి అమ్మాయికి చేసిస్తా వర్క్ ఊమ్
అడినుసంట
ఇేమన్నా ఇంకా ఏమీ లేవు ఏం ఉగాది హడావుడు ఏమిీ లేద మీటి ఉగాది హడావి
ది మొదలు పెట్టే రోజు కొంచెం కొంచెం ఇల్లు దులుక్కుందం బూజలు
ఆ వస్తున్నార అప్
అలెందుకోతారు వచ్చినా గానీ వేలకు వేలు అడుగుతున్నారు ఏందుకులే అనీ నేనె ఉమ్ రోజుకు కొంచెం కొంచెం చేసుకుందాంలే అని ఇంకా అయి ఇప్పుడే చేసి
అవునా ఆ ఒకేసారి చేయలేము అయిన నీర్సా మోచిది మల్లా
ఆ ఓపీక ఉండట్లేదు అసలు ఈ ఎండకి
అవున అది ఎండాకాలంల లాగ వస్తుంది
ఆ
అవును ఇక్కడ కూడా అలాగే ఉంది
ఉ ఇంకా మొక్కలయితే చెప్పక్కర్లేదు వడిలిపోతున్నాయి పాపం రోజుకి మూడు సార్లు పెట్టాల్సి వస్తుంది నీళ్లు
ఆ ఈ సమ్మర్ అంతా ఇంకా అతని జాగ్రత్తగా చూసుకు కోవాలి మొక్కలని పిల్లల్ని చూసుకున్నట్
అవును పైన కొన్ని మొక్కలు ఉన్నాయి మమ్మాయి
ఏమేమ్ మొక్కలు ఉన్నాయి
పైన అయిన పాలకూర తోటకూర పచ్చల కూర ఏ
అవునా కూరగాయలు ఏమ్ వేయలేదా
ఆ కూరగాయల్ ఏమ్ వేయలా ఈ ఎండాకామ్ అయి బతకవ్ ఆ కూరలే బత్ తాయ్ ఆ జంచెట్టుంది జంకాయ్ చెట్టుకు పిందెలు బడ్ అయి సపోటా పెట్టా
ఉంహు ఉమ్
కొంజం పండాయి ఏదో టైమ్ పాస్ అయిపోతు
ఉమ్ మా ఇంటి ముందు కూడా కొంచెం కాళీ ప్లేస్ లో టమాటా మొక్క దానంతట అదే లేసింది దానికి నీళ్ళ పోయిలే దు ఏమీ పోయలేరదు ఎన్ని కాయలు కాసినయో దాన్ని
ఆ
పట్టిచు కొని చూస్తే ఎవర్ రావు కాయిలు దాన్నిఅట్ల వదలేసరు కాలీ ప్లేస్ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు దగ్గర దగ్గర రెండు మూడు కిలోలు కాసు ఉంటాయి కాయలు టమాటాలు దారనిపోయే వాళ్ళందర కోసుక లే వాళ్ళే
అదేగదు దా ఊరక అక్క ఊరక అట్ట వలేస్తేనే ఎరగ దెయ్యి మనం ఏమో అమ్మా అమ్మా
ఆ రోజుకి నాలుగు సార్లు నీళ్లు పోసి ఎరువులు వేస్త పెంచుతేనేమన్నా ఒక్క కాయి రాదు
రాదు
ఉమ్ ఆ చెట్టుకి ఎవరో చె క్క నీళ్ళు పోసింది లేదు అయిన ఎన్ని కాయలు కాసినయో
ఆ బ అదే ఉంత పద్ దిన ఏల్లి పైకి కసా మట్టి పెల్లగి ఇచ్చి ఎరువులు వేసి ఎరువులంటేలే వర్మీ కంపోస్ట్ విలే వర్మ కంపస్ట్ వేస్ దే
అయి కొనుక్కొస్తారా ఎరువుల అయ్యి
ఆ ఆ మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర ఉ టాయి వేసుకొచ్చి పదిహేను రోజులకి ఒకసారి నీళ్లు పెడితే చూసుకుంటా ఆడే కూడా పిల్లల్లానే జాగ్రత్తగా చుసుకోవాల ఆ మొక్కల్ని కూడా
ఉ ఎండాకాలం అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి
ఊమ్ అది ఇకేంటమ్మా సంగతులు
ఏం ఉన్నాయ్ ఏమి లేవ్ పిండి వంటలు ఏం చెయ్యట్లేదా ఈసారి
ఓపికలేదమ్మా కొనుక్కోవటమే అన్ని దొరుకుతాయి గా బయటే
ఉమ్
అన్ని బయట దొరుకుతాయి కదా ఆ టైం కి వెళ్లి తెచ్చుకుంటే సరిపోతుంది ఇక ఇంట్లో ఉండే పని ఎట్లో ఉంటదిగా ఆ రోజు అంత ఏం చేస్తాం
ఆ
పూజ అది ఉంటది గదా
అవునవును ఊ గుడికి వెళ్తారా ఆరోజు
ఊ గుడికి వెళ్తాం పూజ్ చేస్ మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చి అప్పుడు భోజనం చేస్తాం పులిహోర గాని అయ్యి వండుకుంటాం గదా ఉగాదికి పచ్చడి
ఆ అవునా
అవన్నీ వండుకుంటాం గదా ఉగాది పచ్చడి కూడా పల్లీస్ ఇప్పుడోయ్ ఈ మాసంలో అన్ని కొత్త కొత్తగా వస్తుంటాయి కదా
అవును ఏమేమి వేస్తారు ఉగాది పచ్చళ్ళో
ఏం ఉంది మామిడికాయి కొత్త చింత పండు మాకు ఇక్కడ మిర్చి బాగా పండుద్ది కొత్తగా వచ్చింది మిర్చి గూడా ఊ మిర్చి ఆ షడ్ రుచులు కదా రుచులు
ఉ హామ్ కూడా వేస్తారా
హ చిన్న ముక్క వేస్తాం మరిీ తీపి పులుపు కారం వగరువు చేదు వ్యాప పోతాను ఆ వక్ సక్కకిళ్యితుకోంే అస్తాను కొత్తది కొ ప ఎలా మాట్కుడదా కొప్పల
హ్మ్మ్
అనీ చెరుకు రసం పోస్తా కొంచం
సపోటా కూడా వేస్తారా
సపోర్టా ఇదివ చేసేదండి కాగానీ ఇప్పుడు వయటం లేదు
ఉహు
షుగర్ వస్తుంది లే అని
ఆ స పటాశకరగా హ్మ్మ్
అంతే సరి అది ఉకా అందుకని సపోర్ట్ లేేసి అనమాట వరకు చేసుకొని దేవుడి దగ్గర పెట్టి వినేేస్తాం హ్మ్మ్
నూళ్లో అల్లు ఇస్తారు పులిహార గారూల్ పోంగాలే అ పచ్చడిరు పచ్చడిరవరు ఉ
కా
లేదు
ఇంకా ఈ వేసవకాలం అంటే ఇంకా మామిడి పళ్ళ సీజన్ కా మంచిగా వస్తాయి ఆడుకోని సరే అయితే మరి ఉంటాను బాయ్